హలో
హలో ఆ బావున్నాండి మీరు బావున్నారా
ఆ బాగున్నామండి
వ్మ్ ఏం చేస్తున్నారండి
ఏం జేయట్లే ప్రజెంట్ ఖాళీగానే ఉన్నామండి వర్షం పడ్డది కదా ఇప్పుడు బాగా ఇంగ
అవునా వర్షం పడ్డాదా నీ మీ దగ్గర
ఆ మా దగ్గర వర్షం పడ్డదండి
ఉహు
తూనే ఉంది ఇప్పుడు కూడా లైట్ గా ఇప్పుడు దాకా అయితే కొంచెం బానే పడ్డది
ఓకే అండి ఆ ఉమ్ ఉమ్ ఏం చేస్తున్నరండి మరి చలదనానికి ఏమన్నా స్నాక్స్ చేస్తున్నారా
ఆ చెయ్య చెయ్యమనే అంటుంది మా పాప చెయ్యాలిగా ఏదో ఒకటి
ఉహు ఏం చేస్తారండి మరీ స్నాక్స్
హమ్ ఏదన్నా ఉల్లిగడ్డ పకోడి అనే ఏదో ఒకటి చేసి పెట్టామని అంటుంది
ఉమ్
హమ్ ఏంటో చెయ్యాలండి ఇగ మీ పిల్లలు ఏం చేస్తున్నారండి
పడుకొని లేసారండి
ఉహూ
ఉమ్ ఇప్పుడే పడుకోనీ లేసారు ఇక పాలు పోయాలి స్నాక్స్ స్నాక్స్ ఏమన్నా చేయాలి
అవునా ఈవినింగ్ పాలు తాగుతారా అండి
ఆ తాగుతారండి తాగుతారు
ఉహు
ఉమ్
మా పాప అసలు తాగదండి ఈవినింగ్
తాగదా
ఓన్లీ ఒక మార్నింగే తాగుతది
ఆ మా పాప మార్నింగ్ తాగదండి ఈవినింగే పోస్తాను మార్నింగ్ టిఫిన్ తింటాది కదా టైమ్ ఉండదు కదా స్కూల్ కి వెళ్తుంది కదా అందుకనీ మార్నింగ్ పోయను ఈవనింగ్ పోస్తా అండి ఇగ
ఉహు
ఈవినింగ్ అయితే కొంచెం తాగుతది స్నాక్స్ ఏదోఒకటి తింటది ఆడుకుంటది ఇక
ఉహూ
ఉమ్ ఇకా అండి ఏం చేస్తున్నారు వర్షం బాగా పడుతుందా అండి
వోర్షం బానే పడుతుందండి
అసలే వర్షాలు లేవని అంటున్నారు కదా
ఆ పడాలింక త్రీ డేస్ అట్లా పడితే బానే ఉంటది వేదర్ వెదర్ అంతా కూల్ అయితది ఈ ఎండ అనేది ఉడకపోత తగ్గుతది
అవునవును
ఇవాళ ఎండ కూడా బాగానే కూర్తుందండి
ఉమ్ అవునండి
హ ఏకా ఉన్నాయ్
చెప్పాలండి ఇంకేం చేస్తున్నావ్
ఏం కూర వండిర్రు అండి
ఈ రోజు పప్పు వండాము అండి
అవునా
ఉ మీరు అండి
టమాటా పచ్చడి చేసినాం అండి
టమాటా పచ్చిడి చేసినారా మీరు నిల్వ పచ్చళ్ళు పెడతారా అండి టమాటా మామ్
నిల్వ పచ్చళ్ళు ఆ పెడతామండి మామిడి కే పచ్చాడ తక్కువనే ఇగ మా అమ్మనే పెడతది ఊ ఇగా ఇవే పెట్టే మ్ గా నిల్వ పచ్చడి ఎక్కువ పెట్టదు ఎందుకంటే మా డాడీకి బిపీ షుగర్ కాబట్టి ఎక్కువ పెట్టడానికి ఇష్టపడదు ఇగ ఇంకా టమాటా దోసకాయ అయితే పెడుతది
ఉహు
అవి వన్ వీక్ టెన్ డేస్ క అట్లా అయిపోతది కదా అవి ఫ్రెష్ ఉంటాయి కాబట్టి ఇంగ అవి అయితే కొంచెం టిపిన్ లా పెడుతది ఉ ఉసిరికాయ బాగా పెడుతది ఉసిరిగాయ, టమాటా, దోసకాయ ఇది పెట్టుకుంటామండి మేము మీరు
మేము మామిడికాయ, నిమ్మకాయ, టమాట పచ్చడి ఉసిరికాయ అవన్నీ పెడతామును
ఉహు
ఊ మమ్మీ పెడతది నాకు రావండి
ఆ నాకు కూడా అంతే అండి అమ్మా పెడతది
అను
ఇంకా ఇగ ఈవెనింగ్ పని స్టార్ట్ చేయాలి ఇగ
ఉనా అవునండి చేయాలి ఎండ బాగా బాగా కొడుతుంది ఇగ
అవునండి ఈ రోజు వర్షం పడుతుంది కదా నండి కొంచెం తక్కువనే ఉంటుండొచ్చు ఇప్పటి నుంచే వర్షాలు వస్ అవునా అండి ఇంకా మీ సైడ్ వర్షాలు స్టార్ట్ కానట్టున్నాయి ఇంకా పడట్లేనట్టున్నాయి ఉ
ఇంకా మీ ఇంట్లో ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏం చేసరండి రొట్టెనా లేకపోతే రైస్ అండి
ఇప్పుడు చపాతి చేద్దాం అనుకుంటున్నా అండి
ఉహు
ఆ ఆ ఆలులు కర్రీ కూడా ఉన్నద ఆ ఆ
టమాటా పచ్చడి కాబట్టి చపాతి బానే ఉంటది అండి
బానే ఉంటదండి
ఉం ఉం ఇంకా పాప, స్కూల్ కి వెళ్లిందా ఈరోజు?
ఆ, ఈరోజు వెళ్లలేదండి.
వెళ్లలేదా అండి
ఆ, వెళ్లలేదండి ఈరోజు. ఇగ రేపు పంపిస్తాను ఉం.
హు హామ్
ఉం ఇంకా మీరు బయటకి వెల్లిరా అండి? సమ్మర్ ల.
ఎటూ వెళ్లలేదండి. హు హామ్, వెళ్లలేదండి ఇగ ఈసారి. ఉం. మమ్మీ వాళ్లకి హెల్త్ బాలేదు. అట తిరగడమేచరిపోయింది. అందుకే వెళ్లలేదండి.
మూవీస్ గిట్ల, ఎల్లలేదా అంటీ. ఉం ఈ మధ్య రీసెంట్. గా పెద్ది మూవీ రిలీజ్ అయింది కదాండి. టాక్ వస్తుంది గదా, బానే ఉందనేసి. వెళ్లలేదండి వెళ్లాలి. ఇంకా ఇంకా ఈ మధ్య మేమీగా ఎక్కడికి వెళ్లలే, సమ్మర హాల్డేస్ల ఇంట్లోనే సరిపోయింది మాదిగా. ఇంటి దగ్గరే ఉన్నామండి. ఉం ఇగ, మా పాప ఔటింగ్కి తీసుకెళ్లామని అంటుంది. ఎక్కడికి వెళ్లే మేము ఇగ.
ఉం
ఇం ఇంట్లనే గడిచిపోయింది, గా సమ్మర్ ఆల్డేస్ మొత్తం.
ఉం. ఎండకి గూడా, ఏటు పోవడం కుదరలేదు.
హు హామ్
హు హామ్
ఏమో అంటున్నారు కదా, పెద్ది మూవీ బాగుంది అని అంటున్నారు. కొంతమంది ఏమో?
ఉం
బాలేదు అంటున్నారు కొంతమంది ఉం
ఆ కొంచెం అప్పుడప్పుడు పిల్లల్ని అట్లా, బయటికి తీసుకెళ్తే వాళ్ల గూడా కొంచెం.
ఉం, ఎండ కాలంలో స్విమ్మింగ్ కి, తీసుకెళ్ళామండి మేము.
ఉం
ఉం స్విమ్మింగ్ ఉంది, ఇక్కడ స్విమ్మింగ్ కి అట్లా. గేమ్స్ ఉన్నాయి అక్కడ, ఆడిపిచుకొని వచ్చామండి ఈవినింగ్ రోజు.
ఆ
ఉం మీరండి
అవునండి. ఆ మేము గూడా. గూడా, ఇక్కడ స్విమ్మింగ్ కి తీసుకెళ్ళామండి. మార్నింగ్ టైమ్ లో, తీసుకెళ్లము. ఉం అల్లా గేమ్స్ గీట్లా బాగానే ఉన్నాయి గానీ, ఓన్లీ ఒక స్విమ్ స్విమ్మింగ్ కే తీసుకొని వెళ్లి. ఇగ మళ్లీ వచ్చేసి ఇంటి దగ్గర టిఫిన్ తినిపించినాం అండి ఇంకెందుకంటే మళ్లీ తినేసి వెళ్తే వామిటింగ్ అయితది గదా, స్విమ్మింగ్ జేస్తే ఇంగ అందుకని మార్నింగ్ టైమ్లనే, తీసుకెళ్లిన ఎక్కువ
మ్మ్
మ్మ్ ఆ
మ్మ్ మ్మ్ ఇంకండి ఇంకేం జేస్తున్నారు
ఇక
బాగాపడుతుందా అండి వర్షం
బా అవును ఇప్పుడు చాలా ఎక్కువైపోయిందండి
మ్మ్
వర్షము ఎక్కువయింది కదా ఇప్పుడు దాకా కొంచెం స్లో మోషన్లు ఉంటుండే ఒక వన్ అవర్ బ్యాక్ మామూలుగా అట్ల పడ్డది పడ్డది కానీ ఇప్పుడైతే కొంచెం ఎక్కువనే అయింది స్పీడ్ అయింది
అయిందా అండి పని మీకు వంట పని
లేదండి స్టార్ట్ చేయాలి ఇప్పుడే లేదండి ఇంకా చేయలేదు చెయ్యాలి కరెంట్ పోయింది మా దగ్గర
అవునా అండి మ్మ్ మ్మ్ మాకు కూడా ఇక్కడ వర్షం పడు తంది కదండి కరెంటు పోయింది ఉరుములు మెరుప పులు పిడుగులు పడుతున్నాయి ఈడ అక్కడ అక్కడ ఆ
ఇంకా ఏ
మ్మ్
ఇంగేక్కడికి వెళ్ళలే అండి ఈ మధ్య ఇగ
మ్మ్
మ్మ్ ఇగ సరే వర్షకాలం స్టార్ట్ అయ్యింది కదండి ఇంగ స్విమ్మింగ్ కూడా క్లోజ్ చేశారు పిల్లలకి క్లోజ్ అయిపోయింది ఇగ లాక్ ఏసిర్రు ఇక బయటికు ఎక్కడ తీసుకెళ్ళలేదు ఇగ ఈ మధ్య ఇగ స్కూల్స్ స్టార్ట్ అయినాయి ఇగ బిజీ బిజీ గుంటది ఇప్పుడు ఇగ
మ్మ్ అవునండి ఇంగ స్కూల్స్ స్టార్ట్ అయితే స్కూల్ కెళ్ళి రావడం మార్నింగే లేసి వెళ్ళడం అవన్నీ బాక్స్ పెట్ మేడమ్ ఆ తీసుకురావడం ట్యూషన్ కు పంపిస్తారా పాపని
ట్యూషన్ కి ఇంగ ఇప్పుడే అంటే ఇంకా నెక్స్ట్ మంత్ అట్ల పంపిస్తామండి కొంచెం స్కూల్స్ రెగ్యులర్ గా ఇంగ స్టార్ట్ అయితే క్లాసెస్ ఇంకా స్ట స్టార్ట్ కాలే కదండి బుక్స్ కూడా ఎవరు తీసుకోలేదంట ఇంకా ఇంగ అందుకని ఇగ ఇగ ఇప్పుడైతే ఏం పంపించను ట్యూషన్ కి కొద్ది రోజులయినంకనే వన్ మంత్ అట్లా ఆగేసి పంపిస్తా నండి ఉ
ఉ
సరేనండి మరి బాయ్
సరే అండి
ఆ సరే ఆన్ బాయ్